హలో హలో
ఆ ఇనపడతందా
ఇనవడతలేదండి ఆ ఇనవడతా
తిన్నవ అన్నం
తిన్నం తింటమీర
మేమ్ కార్ మమ్మీ డాడీ తిన్నరు నేను తిన్లే మమ్మీ డాడీ తిన్నరు ఇంకా నేను తిన్లే ఇత్తన్సి మ్
ఏం కూరా
కూర ఏమో నాకు తెలద్ నేను దిన్లే ఇంకా
పేర్లు ఎందుకు వాడతానవ్రా
ఆ రకు
పండుకుందా అమ్మా అమ్మ వన్
అమ్ పండుకోలే ఉన్నది లేచే ఉంది
తిన్నరా వాళ్ళే
తిన్నర్ తిన్నార్ ఏం చెత్తల్ మాయ ఇట్ల తిన్నార
తిన్నరు మావయ్య తిన్లే బయట కూకున్నారు
ఆహా
పెద్దమ్మమ్మళ్ళ దుడ్డి ఈనింది అదే బర్రీ ఈనింది
ఆళ్ళ బర్రె అమ్మెగా
ఆహా వాళ్ళు ఒక పడ్డాను ఎంచుకున్నారు ఆ వడ్డ కట్టితే అట్నే ఉంచుకున్నారు టర్కి మొగదే
జున్నుపాలు పోసిండా
ఈయాల్నే ఈనింది అయ్ రెండు కరెండు ఒకటే కాళ్ళు బయటి పెట్టి ఒకటే అవస్థ పడతాంటే సునీల్ బాబాయి వచ్చి కాలు పట్టి గుంజుడే గుంజుడు
ఆహా ఎందుకోరుతునవ్ మరి నువ్వట్లా
ఆ.. రైనా కాలు పట్టి గుంజుతాండ గోరంగ గుంజి గుంజిన అంతనే ఇల్లింద అది
దుడ్డేనా
ఆ
అది చిన్న తొలసూరు పడ్డ అట్నే ఉంటది స్టార్టింగ్
అదే చిన్నగా ఉంది నల్లగా చిన్నగుంది
హ మంచిగుందా
బానే ఉంది
ఎన్నితాదో పాలు
ఏమో తొలు చూరు కదా ఎన్నితదో
హహ మీ బర్రి ఇంత్తందా ఇంకా
ఇత్తాంది
ఎన్ని ఇత్తంది
అ ఆ ప్రదేశం లేదు పెద్దశంబుఉంటదిచూడు ఒక్క లీటర్ రెండు ఇస్తా ఉంది, ఒక్కటే పూట
మేపుతండా మామయ్య రోజు
ఆ బట్టకపోతన్నారు
హలో
హ
బక్కులు స్కూలు చేసింది అప్పుడు ఆది బడికిపోతుంది అది పొట్టిది
ఉ పోతాంది
ఆ
పోతానురా మంచిగా పోతాంది మంచిగానే పోతాంది ఏడుస్తాలే పక్కని అంత బక్క అంత అందరు బక్క బక్కగాయింది బక్కగాయింది అంటారు
అవును ఫోన్ లోనే ఇంసేపు ఫోన్ లోనే ఇస్తా ఉన్నది
అంతా ఇట్లా పొడుగ్గా పెరిగి బక్కగా కనపడతాంది
తిండి తింటలే సక్కగా
ఫోన్ చూసుకుంటేనే తింటాది అంటే బడికి పోయినప్పుడు తి బడికి పోయినప్పుడు తింటాంది ఎవరనా తినిపచ్చ చెప్తే మంచిగా తింటాంది ఎవ్వళ పోకపోతే ఇంటికిస్తతే న అటు తిరుగుడు ఇటు తిరుగుడు పోనియానుడి ఏడుస్తాంది అమమ్మ నాటే వయసఆర్కి మామయయింది ఇంటికి తీసుకొచ్చి తినబెట్టి తీసుకొని పోతాను ఇయాలనే పోయండు
ఆహ ఎంతా కూలి కులేనంత
కులా మాముూలు ఆరు వందల ఐదు వందల
గంత తక్కువనా
ఆ మరి ఎక్కువ లేవు కదా
వెయ్యి ఉంటాయిగా
వెయ్యి అంటే మంది తక్కువుంటే వెయ్యి
డొక్కు డొక్కు ఫ్యాన్ ఏంది ఆ వాయిస్ అట్లా
ఎవళ్ళ్ది అది ఫ్యాన్ సౌండ్ ఫ్యాన్ సౌండ్
అదే ఫ్యానే
సౌండ్ వత్తంది సౌండ్ వత్తంది రా
ఆ మ్మ్ఉహ్మ్ తర్వాత
ఆ
ఏమిలే మమ్మీ అన్నం తినంటే అన్నమే అమ్మ నాకు ఏం చేత్తన్నావే పొద్దానంకా ఇగ పని చేత్తనవా ఏమన్నా సప్డాగ నవుకుంటున్నవా
చేత్తను
ఏం పని చెత్తన్నవ్
సాయంత్రం పనుండదా
అట్లే తసేపు ఇట్లా కూసోవద్దే కింద బండ బట్టలేనట్టా అప్పుడు ఇట్లా గిన్నెల తోమేటప్పుడు
అది పీట ఏసుకునే తోముతాను అయినా కూడా అతడు నడుము ఇట్లా ఒంగుతా లేదు
ముందర ఇబ్బంది అయితది ఉమ్మ్
ఒక్క పుట్టే తోముతన్న పొద్దున అమ్మమ్మే తోముకుంటంది సాయంత్రమే ఇగ అన్నీ తోమినా నిన్న మొన్న అమ్మమ్మే తోమింది ఇవాళ
ఇంగా నాలుగు రోజులు అయితే నాటేయ ఉన్నాది అనుకో అమ్మమ్మ పోతది అన్ని నీకే ఇసిపెట్టి పోతది
ఆ పొద్దుగాలనే నేను లేత్తలేను పొద్దున నైట్ నిద్ర పట్టక పొద్దు పొద్దున లేట్గా లేత్తన్న నిద్ర సరిగ్గా పడ్తలేదు మ
ఇగ లేట్గా లేసినవ్ కాబట్టి ఇంగ నిద్ర ఎందుకులేముందే
ఆడవుడు పట్టలేమ నైట్ నిద్ర తెల్లారుగాట్లా పడుతంది ఇంకాడ ఎనిమిదింటికి లేసేది ఇడ ఏడింటికి ఏడింటికి లేత్తనే ఉన్నా లేసి ముఖం కడుపుకొని ఏమన్నా ఏదన్నా ఒకటి తినకపోతే తాగకపోతే అంత ఎట్నో అయితంది అయోమయం అయితంది పొద్దు పొద్దున
శతా కాకుంటే రా మరి మమ్మీ రమ్మంటంది
ఇంకా పొద్దున్నే అంత ఎట్నో అనిపిత్తంది
ఆ పోరి ఉండదా ఆ స్కూల్‌కి వాళ్ళ ఆడ బమ్మమ్మ పొయిరా అమ్మమ్మ ఇట్లా పొయిరా
ఉమ్మ్ ఇంగ నేను లేకపోతే బాగు చూసుకుంటారు
ఆ
ఏముంది మూన్నెలు మూన్నెలు రెనెల్లు నర
మ్మ్ఉహ్మ్ మంచిగా తాగుతన్న ఏమన్నా వోస్తాన్నయా మరి దానికి
ఇప్పు ఇప్పుడే ఏం చెప్తల్లుర ఏం చెప్తలేరు ఉత్తిగానే పోయి వోత్తన్న స్కూల్ కి అది బడికి గానీ ఇంకా బుక్కులు ఇయ్యలే
ఏ బి సి డి
ఇ ఏ నేర్పితాండ్రో రాపి తాండ్రు రైమ్స్ చెప్తాళ్ళు అని అన్నాది.
ఉహూ
హ్
ఇంకో రెండు నెలలు
కూరబెండకాయ చారూ లెక్క చేసినవ అంతసేపు సాయంత్రం ఏం కూరలేదు పొద్దున్నుంచి అని అదే ఉంది నైట్ చికెన్ తెచ్చిండు మామయ్యా
ఉహ్
అది పోద్దుగాళ తీన్నాడు. మధ్యాహ్నం ఫ్రై చికెన్ కోడిగుడ్డు అన్నం చేస్త అదే తిన్న బెండకాయలుంటే చారు లెక్క చేసిన
ఉహ్
ఆ
కోళ్ళు
కోళ్ళు
ఒక్కరొక్క కోళ్ళు
కోళ్ళ లేవు ఒక పుంజే ఉంది అన్నారం మొకిన పుంజే ఒక్కటే ఉంది
అన్నీ సచ్చినయానే
అప్పుడు రోగం వచ్చినప్పుడు సచ్చినాయి
గాన్నీ ఉండేయి కొళ్ళు
ఓ అప్పుడు మేము ఈడ ఉన్నప్పుడే చచ్చిపోయినాయి
ఉహ్
అప్పుడు నుంచి ఒక్కటి ఉంటంది అది దేవునికి మొక్కింది.
మరి అది కూడా మాయా ఐతది మంచిగా కాపాడుకోర్రి
హ్ పది నిమిషలు అయిందారా
ఆ పని ఉన్నాయి. అన్ని కొరతన్నవు అక్క
అయ్య అనోద్దా
శి శి శి ని అంత వెస్ట్ పోరీ లేవే
కాదురా తిండి తినుడు పది నిమిషాలు
నా మీరు ఉ
తిన్న
మగా తినాలే తిన్నర
తిన్నాడు ఇప్పుడు వేసుకొని
సరే తి ఇగ ఉండు తర్వాత చెత్త
సరే